ఆ రూపా
మ్ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏంలే ఖాళీగానే ఉన్నాం ఇంట్లో షాప్ లో తిరుగుతా ఉన్నాం
ఆ హా మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు
మా మమ్మీ బట్టల్ వాషింగ్
మ్
బాడి షాప్
మీరు కూడా షాప్ లోనే ఉన్నారా
మా డాడీ వేరే షాప్ నేను వేరేషాప్
అదే అదే ఆ మీకు పక్కపక్కనే ఉంటాయా కొంచెం దూరంగా ఉంటాయా
పక్కన అంటే మా తమ్ముడికి నా హాస్టల్ కి ఎంత దూరమో అంత దూరం ఉంటె
అవును మీ తమ్ముడు హాస్టల్ ఎక్కడుందో తెలియదు నాకు
ఆ ఇటు చెరువుకి ఏది బాయ్స్ హాస్టల్ అని ఉంటదిగా
ఓకే
ముందే అక్కడ ఒక షాప్ ఉంటది పెద్దది త్రీ షర్టర్స్
ఆ చెరువు అవును సింధు వాళ్ళ హాస్టల్ అట్ సైడా
ఆ మొత్త మటు సైడ్ కాదు మా గల్లి ఏ గని స్టార్టింగ్ లో ఉంటది మాదేమో ఎండింగ్ ఉంటది
అంత దూరమే ఆ రోజు మార్క్ అయింది కదా ఆ రోజు నా రెస్యుము ఆ ప్రింటర్ ప్రాబ్లం అనుకుంటా లైట్గా వచ్చింది మళ్ళా మంచిగ రాలే స్ట్రేట్గా తిట్టిలందరు హెచ్ ఆర్ దగ్గర్నో టి ఆర్ దగ్గర్నో ఆర్ దట్టిలు
అవునా
ఆ లైట్ టుగుంది అంటే ఏమన్నరు లైట్గా ఉంది ప్రింటర్ ప్రాబ్లం అనుకుంటా టెంప్లెట్ కూడా సరిగా లేనట్టుంది క్రాస్ వచ్చిందంటే అది కరెక్ట్ పెట్ట కాను గాని ప్రింటర్ ప్రాబ్లం నేను ఏం చేయలేను అని చెప్పిన మార్చ్ నువ్ మరీ వార్ అన్నారు అంతే ఊ మళ్ళీ మా ప్ర మా ఇంట్లో ఉంటది జిరాక్స్ దాంతో చేస్తే తీస్తే బాగానే వచ్చింది కరెక్ట్ గానే
ఊహు
మార్నింగ్ ఏ చుష్ నా కరెక్టే వచ్చింది మే బి అది ప్రాబ్లమ్ అని అనుకున్నా ఇప్పుడే మళ్ళీ నువ్వు అన్నావ్ అని చెక్ చేసా నాదే అని
ఆ బానే ఉంది
ట్వంటీ వన్
ఊహు
హేజ్ ఓ డీ ఎట్లున్నరు మరి
చాలా గోరం క్వషన్స్ అడుగుతున్నారు ఆ అందులో నుంచి
ఆ మరి మా జూనియర్స్ పోతే ఎట్లా టైమ్ కి
ఏ అయితే డెప్యూటీ హెచ్ఓడి చ చెక్ చేయించమను నే నాకు నిన్న అసలుకి ఏమైందంటే హెచ్ఓడి రాలేదు ఫస్ట్ డెప్యూటీ హేజ్ఓడి వచ్చాడు ఆ తర్వాత నేను మా అప్పటికి సూపర్వైజర్ తో సైన్ పెట్టించుకున్నాను ఆ ఓవరాక్షన్ చెస్ స్వాతి అది ఎందుకు ఇట్లా పెట్టవు ఇలా పెట్టలేదు ఎందుకు అది ఇది అంటుంది ఆమె అంత కరెక్ట్ గానే సైన్ ఔట్ చేయండి మమ్ మేడమ్ వస్తారు అని అన్న అయితే గబ గబా పెట్టింది అప్పటికి ఫోన్ మాట్లాడుతుంది పెట్టేసిన తర్వాత ఇవ్వట్లేదు నేను తీసుకుంటుంటే తీ ఏం చేయలో తగద్ అంటే ఇట్లా అయో మయంగా చూస్తుంది నేను ఇంకా తీసేస్ కున్నా తీసేసుకున్న తర్వాత అందరూ డెప్యూటీ హెచ్ఓడి తో సైన్ పెట్టించుకుంటున్నారు అప్పటికే నా ముందు శ్రీనిధి వాళ్ళు వెళ్లారు అయితే నా వాళ్ళది కీవర్డ్స్ కింద అన్న పెట్టాలి అంటే అబ్స్ట్రాక్ట్ కింద పెట్టాలి కీవర్డ్స్ పారా పెట్టింది కింద వాళ్ళు పైన పెట్టారు అందుకని రిజెక్ట్ చేసాడు ఆ తర్వాత నాది పెట్టేశాడు జస్ట్ ఆయన ఏం చూడట్ లేదు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్స్ చూస్తున్నాడు పెట్టేసాడు పంపించిన తర్వాత నా యనకాల రితిక వచ్చింది రితికాకి ఏమైంది రితికాది తిప్పాడు చూశాడు ఫాంట్ టెంట్ అంత ఉంది ఫోర్టీన్ పెట్టారు మీరు ఫాంట్ వెల్వేట్ పెట్టాలి అని పంపింసాడు
హ్మ్
మళ్ళీ వీళ్ళందరూ హేచ్ ఓ డీ కోసం వెయిట్ చేశారు ఆ మేము అందర్నీ అడిగింది మెషిన్స్ ర్యాగ్ అంటే ఏంటి సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అడిగినప్పుడు అమ్మాయిలు అందరు కామ్గా ఉన్నారు ఒక్క హజారుద్దన్ ఒక్కడే చెప్పాడు ఈ పవను చె ఏదో చెప్పినట్టు ఉన్నాడంటా అయి తినగమించి మొత్తం అందరిని తిట్టింది ఇట్లా సాఫ్ట్వేర్ అని అడిగినంది కే తెల్ల మొహల్ వేస్తారు మీరు ఆ తర్వాత ఇప్పుడు వెళ్లేదే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కి జస్త అర్ మీర్ ర అక్కడికి వెళ్ళి అని అది ఇది ఫుల్ తిట్టింది అందరినీ
ఆ
ఆడుగుతుంది క్వస్షన్లు కానీ తిడుతుంది గానీ పెట్టింది నిన్న అందరికి
ఆ మరి నేను ఎవరినో పంపిస్తే వాళ్ళు ఏం చెప్పకుండా మరి పడి పెట్టదో పెట్టదో వాళ్ళ ఏళ్తారు వాళ్ళు చూడాలి ఇంగ మళ్ళీ అదే రెండు సార్లు వెళ్తే ఆమె గుర్తు పట్టదా ఒక్కొక్కతే వెళ్తే
ఆహా ఏం ఉం అవ్ అందుకే డెబటి చూడ్ చూడ్ చేపియాలి ఒకసారి
డెప్యూటీ ఏమి అడగట్లేగా జస్ట్ చూస్తున్నాడు అన్ని కరెక్ట్ ఉండాలి అంతేగా
తేనా
అహే ఆ రిపోర్ట్ కరెక్ట్ ఉండాలి అంతేగా
అంతే
మీ దాంట్లోనే ఎడిట్ చేస్తే అయిపోయిది
ఆ చేసుకోం అద నేను డాక్స్ ది పెడతాలె
హ్మ్ డాక్స్ లో సర్టిఫికేట్ ఎడిట్ చెయ్యచ్చా
అదే అది ఫోటో కింద వచ్చిది
అవునా నువ్వు పెడతా అన్నావ్ నైట్
ఆ మర్చిపోయా ఇప్పుడు ఇప్పుడు పెట్టాలి నిన్న నైటింగ్ నిన్న నేను ఇంకా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు లేకపోతే అప్పుడే పెట్టెదాన్ని హ్మ్
ఇట్లాగో సాయంత్రం వరకైయినా చేస్తా నైట్ వరకయినా చేస్తా ఏముంది రేపు పోతా
నేను కూడా ఆ రోజు మిమ్మల్ని మీక్ చెప్పానా వెళ్తాన్ అని అప్పుడే స్టార్ట్ చేసా
ఉహ
అప్పుడు స్టార్ట్ చేసి నైట్ కాకాపోట్టు పొద్దున పోయాయి నేను ఏం చేయలేదు జస్ట్ నా సర్టిఫికెట్ ఒకటి ఎడిట్ చేసుకున్నా నా ఫొటోస్ కి లాస్ట్ ఇయర్ ఫోటోస్ కే జాను కిచ్చ జాను ఆడ్ జేప్ బటిక అడిగింది ఛార్జి పి టి ఇచ్చింది జస్ట్ లొకేషన్ టైము మార్చింద అంతే
అవునా నా అందులో మీ ఫో మీ ఫొటోస్ ఏమి ఉండవు కదా కంపియం కదా
ఎందులోనే
మీరు పెట్టిన ఇంటర్న్షిప్ ఫోటోస్ లో జస్ట్ క్లాస్ వాళ్ళు చెప్పేదే ఉంటదిగా
లేదు మేము లాస్ట్ టైం వెళ్ళి ఫోటో తీన్చుకున్న తీసుకున్నాం గా నువ్వు ఇప్పుడు వచ్చావో రాలేదు ఆహా నువ్వు రాలేదా ఓకే మేము మేము సింగిల్ ఫొటోస్ తీసుకున్నామా సింగిల్ ఫొటోస్ పెట్టాం
అవునా
కానీ రితికా కూడా గ్రూప్ ఫొటోసే పెట్టింది ఏం అనలేదు
ఆ ఏమనరు లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టినా అనుకుంటాం మీద నీదే ఓన్లీ పేరు ఎడిట్ చేసి ఇచ్చిన లాస్ట్ ఇయర్ నేను అసలు రిపోర్ట్ కూడా చేంజ్ జేయలేదు
ఆహా నేనీ సారి జే ఫ్ ఎస్ పెట్ట ట్టేస జేఎఫ్ఎస్ ది ఎప్పుడు చేసా క జెఎఫ్ఎస్ మన అకాడమిక్ ది దాన్ ప్రాజెక్టే
అయితే గ్రూప్ గ్రూప్ గురించి మేము అందరి డిలీట్ చేసాను అనుకుంటా నేను ఆ రోజు అట్లనే చేద్దాంలే అని అనుకున్నా మరి ఉన్నాయో మరి ఫొటోస్ తెలియదు
ఉ హు
చూడాలి నువ్వు కూడా చూడు ఏమైనా గ్రూప్ ఫొటోస్ బ్యాక్ సైడ్ నుండి ఎమన్నా ఏమైనా ఉంటే
లేకపోతే నా ఫోటో ఇత్త చార్ట్ జిపిటి ఫేస్ మార్చమనొచ్చు కదా
ఆ సరే నీ పర్సనాలిటీ అంటే నా పర్స న తీ అడితే
నా అదేనా అ మా చూసిద్దేమో
హ ఇంకా ఇప్పుటికైతే అంతే కదా ఇప్పుడు ఏం లేవుగా
ఇప్పుడు ఇంకేం లేవు
డ్రైవ్స్ కూడా ఏం పెట్టడుగా ఈ వీక్ అయితే అంటే నెక్స్ట్
ఆహా ఇంక ఇవే ఇంకా నాక్ నాక్ తెలిసి ఈ మంత్ ఈ మంతెండ్ లోపు ఈ మంతంత్ ఎండ్ లోపే ఏమంటారు ఎయిట్ ఫోల్ది ఎయిట్ ఫోల్డ్ది అవుతది ఈ వీక్ అంత నెక్స్ట్ వీక్ అంత అనుకుంటు ఎందుకంటే అది ట్వంటీ నైన్త్ కో ఎయిట్ థర్టీకో ఎప్పుడో జాయినింగ్ అన్నారు
అవునా
ఆ
ట్వంటీ నైన్త్ కి థర్టీ క జాయినింగ్ అంటే ఇంకా ముందే ఐతది గదా
ఏమో నాకు గుర్తులేదు కానీ మంత్ ఎండ్ కి ఐతది
ఉ
ఆ
ఏ చూద్దాం లే
ఊ
ఇంకా
చెప్పాలి
రోజంతా ఖాళీ బోర్ కొడుతుంద మీకు అందరు ఖాళీగానే ఉన్నారా
హూ
మేము ఏం చేయట్లే లెగుస్తున్నాము కొంచెం ఎక్ససైజ్ మాత్ర తే స్టార్ట్ చేసాం
ఉమ్
ఊ చిన్నగా ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం చేసిన తర్వాత టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా సినిమాది ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయతుంది మధ్యాహ్నం తినడానికి వెళ్తున్నాం తినేసి వచ్చిన తర్వాత పడుకుంటున్నాం ఆ పడుకున్నాక లెగుస్తున్నాం సాయంత్రానికి ఇంకా
ఉహు
సాయంత్రానికి లేసి ఇంక మళ్ళీ తినడానికి వెళ్ళి పోవడమే
మళ్ళీ వచ్చి మళ్ళీ ఫోన్ మళ్ళీ పడు
ఆ మళ్ళీ పడుకోవడం అంటే ఇంకేం పనిలేదు ఒక్కొక్కసారి బట్టలు వాష్ మిషన్ ఒక్కొక్కసారి మనం స్నానం చేయడం అంటే రోజు తప్పించి రోజే కదా ఎలగో సో ఒక్కొక్క రోజు కాలి ఇంక్కొక్క రోజు సానానం అట్లా అట్లా పంచామ్ ఛా
మరి ఎక్కువ ఉడక పోయట్లే కూలర్ కూడా
నిన్న ఉన్నాయి ఉడకపోసింది మాకు ఫుల్ గా నాకైతే పిచ్చ ఎక్కింది నిద్ర పట్టు ట్లేదు
ఊ అందుకే పాడుకునే ముందు స్నానం చేసి పాడుకుంటే కతం
ఉ సరే ఈ సారీ నుంచీ చేద్దాం ఓకే
సరే బాయ్